హ్మ్ బాన్నవ
హ్మ్ బాన్న నువ్ బాన్నావ
హ్మ్ బావున్నా ఏం చేస్తున్నావ్
నేను పైన టెరెస్ పైన కూర్చోవాలా చల్ల గాలి వస్తాంటే
ఊహ్మ్
వుసునమ్
నేను అంతే ఖాళీగ కూర్చోన్నా ఇప్పుడే తిని
హ్మ్ ఇంట్లో అందరు బాన్నార
హ్మ్ బన్నారు మీ ఇంట్లో
హ్మ్ అందరు బాన్నరు
ఊహ్మ్ టెరెస్ పైన బాగ చెట్లు కనపడ తంటయీ నికి
ఆ మా చుట్టుపక్కల అంతా చెట్లే ఉండేది ఎక్కడో ఒకొ ఒక ఇల్లు కనిపిస్తుందింటే మన అంతా చెట్లు ఉంటాయి
మ్ అవును చెట్లుంటేనే బాగుంటుంది
మ్ కొండలు చెట్లు అంతా ఇవే మా చుట్టుపక్కల
మ్ హ
మీ ఇంటి దగ్గర ఇల్లు ఎక్కువుంటాయా చెట్లు ఎక్కువుంటాయా కుంటాయా
అంటే ఇల్లులు అలానే ఉంటాయి చెట్లు ఇట్లు అంతాయి కొండలు దగ్గరగానే ఉంటాయి మా ఊరికి
ఆ
ఇంకా మాది పల్లె కదా అన్ని ఇల్లులు అన్ని కంబైన్డ్ గానే ఉంటాయి పక్క పక్కన ఇంకా చెట్ల అంటే పక్కన పొలాలు ఉంటాయి
ఆ
అట్లా ఉంటాయి
మ్ మీ కొండకి ఎందో పేరు ఉంది కదా అది ఎట్లా వచ్చింది అంటే ఆ స్టోరి
ఆ రెడ్డమ్మ కొండాని
ఆ
టెంపుల్ ఉంది
ఆ
ఆమ ముందు మాట్లాడేదంట ఆ దేవత ముందు కాలంలో మాట్లాడేది కానీ ఇప్పుడు ఆ ఒక అమ తో మాట్ ట్లాడేదంట ఆమ ఓస్ ఏం జరిగిందంటే ఆమ మామది ఒక ఊరు పక్కన మా ఊ పక్కన పల్లె ఉంటది అక్కడ ఊరు ఆమె ముందుగా మనిషిగా ఉన్నప్పుడు ఒక బాయిలో నీళ్లు తాగి పోయిందంట నీలు నీలు తాగుతాంటే నీళ్ తాగేసి బయటకు ఓస్ తాంటే కొందరు ఆమని బెదిరిం చి ఆ బెదిరిం న్నారంట అందుకని ఆమె వాళ్ళతో నించి తప్పించుకోడానికి పరిగతితా ఉంటుంది కొంత దూరం పోయినాక అక్కడ పెద్ద కొండ గనబడు తుందంటే ఆ మాకు ఇం ఎక్కడికి బోవాలో గూడా తెలియదనమాట వాల్ ఇంగ్ నువ్ వెనకాల వొస్ తా ఉంటారు అప్పుడు దేవిని కోరుకుంటుందనమాట దేవుడా ఈ కొండని కొం చుం దారి వొయ్ కొండల నాకు కొంచెం దారివ్వు అంటే చీలు చీలు అనేసి
ఆ
ఇలా కోరుకుంటుంది నేను అక్కడ దాంకు అంటే నే కొంచెపులు అక్కడ ఉం టను వాళ్లు ఎళ్ళిపోయిన్ ఇంత వరకు అనేసి అట్లా ఆమె కోరు కుండం గాని కొండ అనేది కొంచెం చీలిపోతుందంట కొండ చీల్లిపోతె ఆమ అక్కడి పోయి కొంచేపులు ఉంటుంది వాళ్ళ వాళ్ళందరు వెళ్ళిపోత్ తరు అమ ఆమా అంగక్కడే ఉండి
ఆహా అంటే ఆమెకు చావుండదా.
అంటే ఇంగ ఆమెకు చావు ఉండదు అమ్మ దేవత లాగ అనమాట
ఊహ్మ్
ఇప్పుడు గూడా ఆ కొండట్లే. చిలిపయానే ఉంటుందన్నమాట చూస్తే ఇప్పుడు తెలుస్తుంది మన ఆ మరి ఇక్కడ చాలా బంగారు ఉన్నింది అంటే ఆ దేవత అక్కడే ఉండి మాట్లాడతానింది ఊరి ప్రజలతో ఆ మా దగ్గర చాలా బంగారు నింది ఎప్పుడైనా ఎవరికైనా కావాలంటే ఆ బంగారి ఇస్తా అనిందంట అమ
ఆ అంటే మంచోళ్ళకేనా లేకుంటే ఇప్పుడు చెడ్డ పనులు చేసి వాళ్ళి పోయి అడిగినా కూడా ఇస్తుందా
అంటే రిటర్న్ ఇచ్చేయాల అన్నమాట ఇప్పుడు ఏమైన్నా ఫంక్షన్స్ ఉంటాయి కదా ఒక ఆమెతోనే మాట్లాడుతుంద అమ్మ ఒక ఆమెతోనే మాట్లాడుతుంది ఊరోోలా అందరు వచ్చి ఆమకు చెప్తారు నీట్లా ఫంక్షన్స్ పోవ నాకు ఒక కావాల అంటే ఆమె పోయి మళ్ళా ఆ దేవతని అడి ఆ అమని ఆ దగ్గర ప్పించుకుని ఈ ప్రజలకు కసాది
ఆ
అట్లా రోజు ఎప్పుడైనా ఎవరికైనా ఊరు అట్లా అట్లారోజు ఇమె ఎప్పుడైనా ఎవరికైనా ఊరు ప్రజలలకు కావాలన్నా ఆమెకు కావాలన్నా పోయి నాకు బంగారు ఇవ్వు నేను అట్లా ఫంక్షన్కిి వెళ్తానా అని అడిగితే నువ్ కొంచంేపులలా తిరుగు నేను అక్కడ పెడతానుని చెప్పి కొన్ని వచ్చు ఆమె కన్నాక వాడుకుంటుంది ఇ లేకపోతే ఉంది
ఆ
మల్ల తెచ్చి స్ సరు మళ్ళా రిటర్న్ ఇస్తారనమాట కానీ ఒక రోజు ఏమైతుందంటే. ఈమ చెప్తున చెప్పిన కదా ఒక ఆమెకు మాటలు వినపడతాయని.
ఆ.
ఈమ పిలిచినప్పుడల్లా పలుకుతుంది అంటే దేవతను అంటుంది ఈ పలిచిన పిల్ పిలిచినప్పుడల్లా పలుకుతుంది అట్లా పలకక్కపోతే ఈ బంగారం నేనే తీసుకునేస్తా కదా అంటుందనమాట
ఆ అ
అప్పటి నుంచి ఆ దేవత ఏం చేసింది పలకడం ఆ పలకడం ఆపేసింది మాట్లాడడం ఆపేసింది
ఆహ్
ఆ అట్లా ముందు మాట్లాడతానుంది నీ కథ అనమాట
ఉ ఆమె ఆమెకి వినిపిస్త్ ఉ ఆమె ఇంగా ఉందా లేకుంటే ఉ
అదే మున్కాలంలో ఇప్పుడ ఏం లేదమె
ఆహా
అది నిజమా కాదు కూడా తెలియదు అట్ల అంటా ఉంటారు
ఉ
ఉ కానీ అక్కడ చాల పెద్ద కొండ ఉంటుంది. ఆ. బాగుంటాయి చెట్లు. పెద్ద కొండా మనం ఆ గుడికి పోయి చూస్. నా కూడా కనపడుతుంది అనమాట కొండ చీలిండేది.
ఉ ఆమె దేవత అక్కడే ఉంటుందా ఇంకా
ఉ ఆ దేవత అక్కడే ఇప్పుడు కొందరికి పిల్లలు పుట్టరు కదా
ఉ ఉ
అక్కడ ఒక మందు ఇస్తారన్మాట. రెడ్డమ్మ కొండ దేవత మందని సి ఆ మందత్ తాగి అక్కడ ఒక చెట్టు ఉంటుంది కొనేరులోని ఆ చిలముందర పనుంటారనమా ట అంటే ఆ అమ్మ మ ఇస్తుంది పిల్లల్ని అనేసి చాలా మందికి ఇస్తాదంట అట్ల ఏమో అన్ టారు నమ్ముతారు. చానమంది
హు మీరు నమ్మరా
నేను నమ్ముతా ఇంట్లో కూడా చా అంటె ఇక్కడ ఊ అందరు నమ్ము తారు
ఊ అంతేలె మేము దెగ్గరలో జరిగిన నమ్మకుండా ఉంటార
ఉమ్ చాన మంది ఎక్కడి నుంచి వాళ్ళో వస్తారన్నమాట పిల్లలు లేని వాళ్ళు మళ్ళా ఆ పిల్లలకి ఒకవేళ పుడితే ఆమె అంటే రెడ్డమ్మకొండ కదా రెడ్డమ్మ దేవత కదా ఆమ పేరుతొ వచ్చే పేరు పెడతారంటె ఆర అక్షరంతో పెడతారు మళ్ళా వచ్చినప్పుడ తు మళ్ళ సంవత్సరం సంవత్సరం ఆ పిల్ ఆ పిల్లోల తీసుకొచ్చి చూపిచ్చి దర్శనం చేసుకొని పోతంటారు
ఇక్కడ కూడా ఒక కొండ ఉంది ది ఏనుగు మల్లమ్మ కొండ అని హర్ష్లి హిల్స్ తెలుస మీకి
తెలుసు
ఆ దానికి పేరు ఆ ఆ దానికి కూడా ఒక స్టోరీ ఉన్నింది మా ఫ్రెండ్ ఒకసారి చెప్పినింది ఏనుగు మల్లమ్మ కొండ అని అక్కడ కామె ఎవరు ఎవరు అంటే కట్టేసింటారనమాట చెట్టుకి
అ
అప్పుడు ఆమెకి పీరియడ్స్ ఉంటుందంట బ్లడ్ అంతా ఫ్లో అయిత ఉంటుందంట అప్పుడు ఏమో ఏనుగు వచ్చి కాపాడుతుంది అని ఏందో చెప్పినింది అన్ ఏ ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడు అసలు గుర్తుకు లేదు నాకు ఇప్పుడు అట్లా దానికి ఏనుగు మళ్లమ్మ కొండ అని పేరు వచ్చిందంట అక్కడ ఎక్కువ పూజిస్తారు ఆ దేవతని ఊ ఇట్లా ఈ చుట్టుపక్కల ప్రతి ఒక్క కొండకి ఒక స్టోరీ ఉంది ఇక్కడ కూడా ఒక కాలేజ్ వెనకాల మల్లయ్య కొండ అని ఇంగోటి
ఆ అవునవును మాకు కూడా తెగ గిరే అది ఒక త
ఉ ఉ కృస్ శివరాత్రి ఏమో బాగా చేస్తారు
ఉ శివరాత్రి మళ్ళీ లేయకుండా శ శివుడు ఉంటారు
ఉ హు ఇట్లా చానా ఇంగ చిన్నప్పటి నుంచి ఇట్లా చానా విన్నా నేను అన్ టే చెప్తా ఉంటారు కదా ఇంట్రస్టింగ్ ఉంటంది నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ జరుగుతుంది అని
అవునవును ఉ
ఎప్పుడైనా ఇంటికి రావచ్చు కదా నేను చూపిస్తాను ఇక్కడ పొలాలు పిక్నిక్కిి వెళ్లొచ్చు మనం వంట చేసుకుని తినొచ్చు
కా లేకపోతే
ఆ మా ఇంటికే
ఉ వస్తా
ఉ
మీరు రండి వెద మీరు మీరు వేస్తారు ఆ జుష్ణ అదే అనుకున్నా కాని క్లారిటీగా తెలీయదు మీరు ఇట్ల వెళ్తారా గుడికి
ఎట్ల అంటే గుడికి వెళ్తాం ఆహ వెళ్ళము ఒకా ప్చ్ అంటే వెళ్ళి కూడా మేము అక్కడ ప్చ్ అంటే ముక్కుకోం ఏమి అంటే టే ఒక ముందర వంగం అనమాట మేం వంగేది జెస్ మల్ళ దగ్గి! ! ! ! ! ! ! ! ! అల్ నంత కొత్తగా నమ్ముతాం ఇంక ఎవరి ముందరా వంగం ఒకసారి ఏమో నేను వెళ్ళి నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు డిప్లమాట్ ట్రైనింగ్ లో అప్పుడు వెళ్ళినా మా ఫ్రెండ్స్ ఏదైనా ఏ దేనికో పిలుచుకొని వెళ్ళినారు
ఆహా
అక్కడ పోయినా గాని అంతే తిరుకొని వచ్చినా అంతే
మ్ అంతేలె ఇక్కడ న్నళ్ళు కూడా అలానే చేస్తారు
ఆ కొంతమంది పోతారు మొక్కుకుంటారు అట్లేం లేదు హిందూస్ కూడా దరగాలకి వెళ్తారు మొక్కుకుంటారు కానీ కొంత మంది వల్ల రిలీజియన్ కి క్యాస్ట్ కి అట్లా మన ఇండియాలోనే ఎంత ఇదిగా ఉంది అసలు హిందూస్ ముస్లిమ్స్ కొంత మంది వాళ్ళ ఎంతగా కొట్లాడుకుంటున్నారు ప్రజెంట్ ఖాని ఇక్కడా రూ అంటే పల్లెటూరులో చూస్తే బాగా కలిసి మెలిసి
ఆ అవును చాలా బాగుంటారు కొందరు మాత్రమే అట్ల ఉండేది
హ్మ్
అట్లెం పట్టించుకోరు పల్లెలల్లో వాళ్లు కలిసే ఉంటరు
మ్మ్ కొందరు వల్ల మంచిగా ఉండే వాళ్ళు కూడా వాళ్ళు హేట్ వచ్చేస్తుంది, ఓ వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని.
హ్మ్ మ్
మేము మేము మా నేటివ్స్ లో, నేటివ్ లో ఉన్నప్పుడు కూడా అంతా బాగానే ఉన్నింది హిందూస్ ముస్లిమ్స్ అంతా రోడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఒకరికి ఒకరు హెల్ప్ చేయడం అంటా.
అవును
మా పండగల మా పండగ ఏమైనా వచ్చింద అనుకో ప్రతి ఒక్కరు బిర్యానీ అడుగుతారు.
ఆ అవును బాగుంటు నను క మీ బిర్యాని నేను ఎపుడు తినిండ్లే.
ఉ తెచ్చిస్తా ఈసారి రంజాన్ కాదు ఒకేసారి వచ్చేసింది
అవును ఇంకా అంటే మా ఊర్లో లేరు. కానీ పక్కన ఊర్లో చెప్పిన కదా రెడ్డమ్మ కొండ ఉంది. అని ఆ ఊర్లో ఉన్నారు ముస్లిమ్స్ మా ఊ ఇందుజ
ఉ ఇంకేమండి ఇంట్లో అందరు బాగున్నారా
ఊ బావున్నారండి
ఉ సరే అయితే ఉండేదా.
సరే బాయ్